హలో హాయ్ బాగున్నారా
ఆ బాగున్నా రా మీరు బాగున్నారా
ఏంటి అసలు మర్చిపోయారు కదా మమ్మల్ని
ఏ ఏంటిదబ్బా కొంచం జిమ్కి ఎళ్తున్నాం మార్నింగ్ ఇంకా కొంచెం టైం అక్కడే టైం సెండ్ సరిపోతుంది.
జిమ్కెళ్తున్నావా చెప్పన్ గుడా చెప్పట్లేగా కొత్త రూల్స్ అన్ని ఏంటో
ఏ కొంచం బ్యాక్ పెయిన్ అట్లా వస్తుంటే మొన్న హాస్పిటల్కెళ్ళా
ఎందుకు ఈ ఇంత చిన్న ఏజ్లో నీకు త థర్టీ ఫైవ్ ప్లసా
అయ్య ఏజ్తో సంబంధం ఏం ఉందబ్బా ఇప్పుడున్న ఫుడ్ కి అంత డిఫరెంట్ ఫుడ్ వల్ల అంత కెమికల్స్ ఫుడ్ కదా అప్పుడున్న అంత నాచురల్టి ఇప్పుడు ఎక్క
అందుకేనా ఈ మధ్య కొంచ చం డల్గున్నావని మొన్న మన ఫ్రెండ్ ఫోన్ చేస్తే చెప్పింది.
హ్మ్!
అది అప్పట్లాగ లేదు, ఆ కొంచెం చాలా డల్ గా ఉంది. అని అంటే అంటే అవునా నేనే చేస్తాలే ఫోన్ అని చేసా.
ఇంకా డాక్టర్ ఏమో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చెయ్యాలి డైలీ అని చెప్పారు.
ఓకే.
అందుకే ఇక జిమ్ కి వెళ్ళి వస్తున్నా ఇక అదే! సరిపోతుంది ఇంకా రాంగానే వర్కింగ్. ఇంట్లో పని చేసుకొని సరిపోతుంది ఇక అందుకే,
ఎన్ని అవర్స్ వెళ్తున్నావ్ మార్నింగ్ ఈవెనింగ్ ఆ
మార్నింగ్ ఈవినింగ్ వెళ్తున్నాను మార్నింగ్ వచ్చేసి నాకు జిమ్ మాకు నైన్ నుంచి. చి లెవెన్ దాకా వెళ్తా.
ఆ!
ఇక మార్నింగ్ పిల్లలు స్కూల్ పంపించేసి, అటు వెళ్ళి వచ్చేలోపు నాకు ఇంటికి వచ్చేలోకి వన్ అవుతుంది. వచ్చి లంచ్ చేసి, మళ్ళా తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మన దగ్గర స్టిచింగ్ క్లాసెస్ నేర్పిస్తున్నారు.
దీనికి కూడా వెళ్తున్నావా?
ఆ అంటే నేను తి యా ప్చ్ అంటే జస్ట్ ఆర్గనైజేషన్లా చూస్తాను అనమాట. అంటే నేను చే నేర్పియడం కాదు. అంటే మన తరపు నుంచి మన డోకా తరపు నుంచి అది
అంటే మెషిన్స్ కొన్నావా?
ఆ ఆ అట్లా కాదు రా మన దగ్గర మాకు ఒకటి వచ్చింది పైనుంచి ఒక ఆర్డరు. ఒక టెన్ మెంబర్స్ అట్లా! మిషిన్ నేర్పించండి వాళ్ళకి నేర్పించాక, ఫ్రీ మిషన్స్ ఇద్దాం అని చెప్పేసి చెప్పారు.
మంచిది బాగుంది చాలా!
అయితే నేను మాకు తెలిసిన ఒక అదే టైలర్ తీసుకొని ఆ టైలర్ ద్వారా వాళ్ళకి నే వాళ్ళకి నేర్పిస్తుంది. అమ్మ దానికి మనం అమౌంట్ ఇవ్వాలి ఒక మంత్ కి వచ్చేసి
చాలా బాగుంది ఇదేదో
అట్లా మన లీడింగ్ నాకు ఇచ్చారనమాట
ఉ మంచి పని చేసావులే ఏదో ఒకటి ఖాళీగా లేకుండా. లేడీస్ కూడా ఏదోటి చేయొచ్చు.
ఇగ అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఇగ మధ్యాహ్నం అయితేనే ఇవాళ ఖాళీగా ఉంటదని చెప్పేసి టూ నుంచి ఫోర్ దాకా వాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తుంది. ఒక టూ అవర్స్ నేర్పిస్తారు. అన్ని పంజాబ్ డ్రెస్సెస్, బ్లౌజెస్ ఇవన్నీ నేర్పిస్తాం అన్నమాట.
మరి ఇప్పుడు నీ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ గదా గా హెల్త్ కేర్ తీసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఈ జంక్ ఫుడ్స్ తినడము ఇలాంటి కాకు కుండా
ఇప్పుడు అసలు కంప్లీట్గా జంక్ ఫుడ్ అవాయిడ్ చేసా ఫర్స్
మరి పిల్లలకి ఏం పెడుతా పిల్లలు అడుగుతారు కదా? ఏం చెప్ తిన్నారు.
ఏ వాళ్ళకి కూడా ఖచ్చితంగా మార్నింగ్ లేగానే స్ప్రౌట్స్ పెడుతున్నావు. నైట్ ఏమో అదేంటి ఓట్స్ ఉంటది కదా.
తింటున్నారా మరి, గ్రేట్ మీ పిల్లలు.
బా ఇగ పిల్లల్ హెల్త్ కోసం ఇక తప్
వామ్మో మా దగ్గర అయితే అసలు వీల్ విన్నన్ అంటే వినట్లేదు. చిప్స్ చిప్స్ ఆనియన్ చిప్స్ అవి ఎన్నిసార్లు ఇక్కడ బేకరీలో ఎంత ఆయిల్ ఎన్నిసార్లు చేస్తారు. చెప్పు అవి ఒక్క ఆయిల్ ఎన్నిసార్లు యూజ్ చేస్ తర్ వాళ్ళు
అవును అసలు ఆ జంక్ ఫుడ్ అనేది, ఇంట్లోకి రావద్దు అని చెప్పి చెప్పారు. వాళ్ళ డాడీ స్ట్రిక్ట్ గా. ఇక వాళ్ళు కూడా ఇక ఓట్స్ ఓట్స్ ఓట్స్ లో వచ్చేసి నాకు ఇదేంటి నట్స్ ఏస్తానన్నమాట. నైటే సోప్ చేస్తా. నట్స్ అంటే ఇప్పుడు జీడిపప్పు మళ్ళా తర్వాత ఇవన్నీ సోక్ చేసిస్తాన నైటు మార్నింగ్ లేచి, మిల్క్ షేక్ లాగా చేసి, వాళ్ళకి ఇస్తున్నా.
మంచి పని చేస్
ఏ పిల్లలకి ఇప్పుడు బాదం పప్పు జీడ్ పప్పు ఇవన్నీ కూడా డైరెట్ ఇచ్చినా కొంచెం తినట్లేదు. ఏతే కొంచెం హెల్త్ కు మంచిదే కదా అని చెప్పేసి, మంచిగా కొంచెం కూల్ చేసి, దాంట్లో డ్రై ఫ్రూట్స్ అని అన్ని ఫ్రూట్స్ ఏదన్నా ఉంటే, ఇప్పుడు మనకి ఏది అవైలబుల్ ఉన్ అది ఏశిస్తా
అంటే దాంట్లో ఎలా ఇప్పుడు ఏదో ఒక ఈ డ్రై ఫ్రూట్స్ తో ఏదైనా ఫ్రూట్ యాడ్ చేస్తారా.
అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మళ్ళ తర్వాత మనకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే బనానా పీసెస్ కట్ జేసుకోవడం. తర్వాత యాపిల్ కట్ జేసుకోవచ్చు. మళ్ళీ బత్తాయి బత్తాయి పెట్టలేము. ఆ ఇదేంటి ప్రొమోనేట్ ఉంటది కదా.
ప్రోమోగ్రనైట్ సీడ్స్ ఏయచ్చు.
ఆ సీట్ ట్స్ వేస్తాను. ఇగ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏ సీడ్స్ కావాలంటే ఆ సి ఈ ఇగ వేస్తాను అన్నమాట. ఫ్రూట్స్ తింటారు పర్లేదు బానే ఉంది. ఇప్పుడు కొంచెం పిల్లలు గదా హనీ ఏస్తారు. నాకేమో నేను హని ఏసుకోను ఎక్కువ.
హనీ కూడా ఇవ్వి బయట దొరికే తీసుకోగుడదంట. అవి బెల్లం మిక్స్ అంట. ఆ అది కూడా కొంచెం చూసుకోండి అద్ ఇక్కడ నాచురల్ ఇప్పుడు విలేజెస్ లో బాగా వీళ్ళుంటార్ చూసవ ట్రైబుల్స్.
అవును
టెంపుల్ గానీ కొంచెం లోపలికి ఎళ్తే వాళ్ళు ఉంటారు. ఫార్మర్స్ వాళ్ళ దగ్గర ఏంటంటే చెట్టుతో తీసీ మనకు అప్ పుడు ఒకప్పుడు దాంతోటే మన ముందే పిండేస్తారు.
ఆ ఇపుడు డీమార్ట్ లో దొరుగు
అవ్వి తీసుకోగుడద అన్ అవి మంచిది గాదంట హెల్త్ కి అది హెల్త్ క్ పాడైపో ద అలాంటివి వేస్ట్ మనం తీసుకోని
మీరు కూడ ఆర్గానిక్ హనీ అని చెప్
అలానే ఇస్తారులే మరి ప్యూర్ ఆర్గానిక్ కాదు ఇప్పుడు డైరెక్ట్ మనం పర్సన్ టు పర్సన్ వెళ్లే దానికును, పర్సన్ టు షాప్ కి వెళ్ళేదాని డి ఫ్రెన్స్ ఉంది గదా. ఆ ఇద్ తెలుసుకోవాలి. చాలా హెల్త్ బెనిఫిట్. హనీ అనేది ది మనకి ఎప్పుడైనా స్వీట్ ఉందంటే అది నచురల్ హనీ కాదు అది కొంచెం ఎలా ఉండాలంటే ఒగరులా ఉండాలి
మ్మహ్హ్ ఓకే ఓకే ఓకే అది వార్ది ఫామ్స్ లో ఆమె చెప్తా ఉంటది ఇహ్ ఆ బెల్లం వేసి
కొంచెమన్నా దాంట్లో ఒగరు ఉన్నదా అది ప్యూర్ అన్నట్టు
అవునబ్బా ఇగా హనీ ఎకువ వాడ షుగర్ అస్ కంప్లీట్గ అవాయిడ్ చేసెయమన్నారు డాక్టర్ షుగర్ అసలు వద్దన్నారు అమ్ బెల్లమే ఆర్గానికే తీసుకున్నాను ఆర్గానిక్ ది హండ్రెడ్ రూపీస్ లేదు లేద అబ్బా అసలు కాఫ్
వెరీ గుడ్ టీ గుడా తాగొద్దంట టీ అది చాలా కంప్లీట్గా అవాయిడ్ చేయండి అంటున్నారు
మ్మ్ ఇగ హెల్త్ ప్రాబ్ల హెల్త్
గ్యాస్ ప్రాబ్లం వస్తుందంట చాలా మందిక్ విలేజెస్ లో తాగిందే మళ్ళీ వేడి చేసుకొని తాగుతారు గదా తగుడాదంట చాలా మంది ప్రాబ్లమెటిక్ గా ఫీల్ అయితే డాక్టర్ అమ్మ మానేసేయండి అమ్మా మీరు కంప్లీట్ గా టీ మానేసేయాలని చెప్పారంట
మ్మ్ తీయస్ కం
మా అత్తయ్య వాళ్ళు కూడా అదే అంటున్నారు అలవాటు ఉండడం పోవడం నేను అసలు తాగనండి అని నేనన్నా అబ్బా నీదే మంచిగా ఉందాం మ్మ అలవాటు అసలు ఉండకూడదు మమ్మల్నే మానేసేయమన్నారు అని చెప్పారు
ఆ అదే అదే ఇప్పుడు చూస్తే మనకి టీ టైమ్ లో ఏం చేస్తున్నానంటే పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకరు చేస్త్
అదే బెటర్ అసలు అలవాటు చేయగుడదు మనం
బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ జ్యూస్ చేస్తునం బీట్రూట్ క్యారెట్ కలిపేసి జ్యూస్ చేస్తా ఇగ అదే తాగుతున్నాం ఇంగా టీ టైంలో ఈవినింగ్ స్నాక్స్ లా కూడా బీట్రూట్ అను క్యారెట్ యాపిల్ కుడ కలుపుతా
వెరీ గుడ్ ఇదే ఇలాంటియే చేయాలి మళ్ళీ మనం ఆమ్లా కూడా అలవాటు చేయాలంట పిల్లలకి ఆమ్లా ఏం చెయ్యాలంటే వాళ్ళు ఒకళు తినకపోతే అవి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ ఎండలో పెట్టి అప్పుడప్పుడు ఆ పీసెస్ని చాక్లెట్ లాగా తినమని చెప్పాలంట
ఆ ఇది కూడా ట్రై చేసావనబ్బా నీకు తెలుసలేదు ఆమ్లా క్యాండీ లాగా ఇంట్లో
ఆ రైట్ అదే నేను చెప్ ప్ప పోయిది నకు
అంటే దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లా ముక్కలా చేస్త కదా దాన్ని షుగర్ సిరప్ ఇట్లాగా ఇప్పుడు మనం పచ్చడి పెట్టాలంటే ఏం చేస్తుందాన్ని ఉప్పు కారం అవన్నీ వేసి దాన్ని సోక్ చేస్తారు మ్మ్ అట్లా సేమ్ మనం కట్ చేసు ని ఇప్పుడు దాన్ని సోక్ చేసుకొని షుగర్ షుగర్లో సోక్ చేసుకుని ఉంచుకోవాలి సోక్ చేసుకుని ఉంచుకుంటే ఏమైతుంటే మనకి అవి అవి మంచిగా దానికి షుగర్ సిరప్ అంతా దానికి పట్టేస్తుంది
రైటే అలా అలా చేసినా ఓ ఓకే నార్మల్గా చేసుకున్నాం ఆనను
అంటే ఇలాగా అట్లా ప్రిపేర్ చె
ఈ చాక్లెట్స్ కూడా అలవాటు చేయొద్దు పిచ్చి పిచ్చిగా టూ రూపీస్ కి ఫైవ్ రూపీస్ కొచ్చి చాక్లెట్స్ కూడా మంచిది కాదు ఇప్పుడు ప్యాక్ చేసి అలా ఇస్తా ఉంటారు ఈ పిల్లలు ఏమనా టేస్ట్ చూస్తున్నారు కానీ హెల్త్ చూసుకోవట్లేదు మంచి లైఫ్ స్టైల్ హెల్తీ లైఫ్ స్టైల్ లేదు ఈ రోజుల్లో పొల్యూషన్ ఒకటి ఊరిక ఈ హెల్త్ కండిషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి తప్ప ఏం లేదు గుడ్ హెల్త్ీ కండిషన్స్ ఉండట్లేదు ఎక్కడ రేర్గుంటున్నా్
వాకింగ్ కంపల్సరీ చేయాలం అ మనం మనం అనుకుంటాం క ఇప్పుడు మంచి ఆ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనే కాదు మనం ఖచ్చితంగా బాడీ ఖచ్చితంగా వాకింగ్ అట్లీస్ట్ వన్ వన్ అవర్ లేకపోయినా హాఫ్ ఎన్ అవర్ అన్న కంప్లీట్ చేయాలట
ఉమ్ మరి ఇంతకు ముందు ఇక్కడ మేము మా ఇ ఇంటి ముందు అక్క ఇంటి పక్కన అక్క ఇవివి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు ఈ మధ్య ఏంటో
అనుకుంటాం కానీ ఏముందిప్పుడు హెల్త్ బాగానే ఉందిగా అని చెప్పి మనం ఆపేస్తాం కానీ అది
ఆపకూడదు అయితే ఇవాళ చెప్పాలి మళ్ళీ వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఇవాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాము ఎందుకు ఆపేశారని అడుగుతా నువ్వు నాకు థ్యాంక్ యూ మంచిగా ఒక సజెషన్ ఇచ్చా వాకింగ్ అనేది
సరే స
వాటర్ కూడా ఎక్కువ తాగమని చెప్పు పిల్లలకి ఎందుకంటే ప్రాబ్
అవున అవును కోట కంపల్స సరే వాకింగ్ కంపల్సరీ వెళ్లి ఫుడ్డు తినాలి ఆ
జంక్ ఫుడ్స్ పెట్టపోయి ఆనియన్ చిప్స్యి అయి చీ ఆలూ చిప్స్ ఒకటి ఇవి ఆసలు పెట్టకూడదు
లేట్ ఫుడ్ కూడా తినొద్దు తినే మనం తినే ఫుడ్ కొంచెమైనా ఎర్లింగ్ నైన్ ఆ టైం కి తినేసే నైన్ ఆ టైం కుడు కాదు. ఉమ్ మార్నింగ్ నైన్ టై నైన్ కల్లా తినసేయాలి ఆఫ్ హ్మ్మ్ వన్ కి కంపల్సరీ తినయడమే ఈవనింగ్ సెవన్ కల కంప్లీట్ చేసేస్తాం డిన్నర్ మేము
అవును
సరే రా ఓకే నను ఓకే నానికి మంచిగా ఉందా హెల్త్. ఆ అయిపోయినాయి.
ఏం బ్రేక్ ఫాస్ట్ చేసావ్ ఇడ్లీ పెట్టు మళ్ళీ ఆయిల్ ఫుడ్స్ నేనైతే క్కు ఇడ్లియే మా ఇంట్లో దోశ కూడా అవయిడ్ చేసేస ఎందుకంటే ఆయిల్ కదా
అవును నైన్ కల్లా కంప్లీట్ గా తినేసేయాలి మనం మనం లేసా క టు అవర్స్ లో తినయడంమే ఇంగ మేమైతే
వెరీ గుడ్ నేనైతే ఇడ్లీయే ఎక్కువ మా ఇంట్లో ప్రిఫర్ చేసేది సరేలే మరి, నేను బ్రేక్ ఫాస్ట్ చేసి మళ్ళీ ఏస్తాలే నువ్వు మాత్రం హెల్త్ కేర్ తీసుకో బాయ్.